ఆ హలో వినిపిస్తోందా అండి నేను మాట్లాడేది మీకు ఆ ఉందిలెండి చెప్పండి
హు ఓకే మనం ఇప్పుడు ఏ టాపిక్ మాట్లాడుకుందాం
హ్మ్ ఆ సరే అండి చెప్పండి
ఒకే నాకు ఉగాది అంటే ఇష్టం తర్వాత వినాయక్ చవితి మీకు ఇష్టం ఏదండి
వినయక చవితి అంటే ఇష్ మండి అంటే ఆ ఆహా అట్ల లేదు అందరు కలిసి చేసుకునే వినాయక్ చవితి మామూలుగా ఏ ఫెస్టివల్ అంటే ఏ ఫెస్టివల్స్ అయినా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు కదా ఆ వినాయక చవితి ఆ అందరు కలిసి చేసుకుంటారు సందడి సందడి ఉంటది కదా మొత్తం స్ట్రీట్ స్ట్రీట్ అంత ఆ అందుకని
కదా ఉండేది విలేజ్ లో కూడ బాన్ అదే
ఉమ్ వినాయక చవితి ఎక్కడైనా బాగుం టది కదండి ఆ ఆ అంతే
అంటే మాకి ముఖ్యమైన పండగ ఉగాది
ఆ అవునులేండి మన తెలుగు వాళ్ళందరికీ అదే కద మరి షా పింగ్ చేసారండి ఫెస్టివల్ ఉంది కదా
ఆ చేసామండి
హు ఇంకే ఆ చేసామండి ఏం చేసారండి మీరు ఉగాది పండుగ రోజు
మేం బొబ్బట్లు చేస్తామండి
అంతేనా అండి
పలేహోర లెమన్ రైస్ ఫ్రైడ్ రైస్ పప్పు రసం ఆలు ఫ్రై చేస్త టమాటో
ఊ
మీరు అండి
మేము అంతే అండి ఆల్మోస్ట్ బొబ్బట్లు చిత్రానం
స్టివల్ కు వినాయక చవితి కి సేమ్ అండి
ఊ ఆహా వినాయక చవితికి కుడ కుడాలు చేస్తాం కదండీ అవునా మేము వినాయక చవితికి కుడాలు చేస్ స్తామండి ఉగాదికి ఆ ఓళిగలు జేస్
ఆ
హు ఇంకా అండి ఏ ఏ ఫెస్టివల్స్ జరుపుకుంటారు మీ సైడు
మా సైడ్ అన్నీ జరుపుకుంటామండి, ఇప్పుడు ఈ జనరేషన్ లో చిన్న ఫెస్టివల్ కూడా పెద్దగా చేసుకుంటున్నారు కద. ఇప్పుడు అప్పట్లో ఏం లేదు ఇప్పుడు అన్నీ సెలబ్రేట్ చేసుకు జరుపుకుంటారు మీది మాది అని ఏం లేదు అ అన్ని
అవునవును
ఆ అలా ఉంటేనే బాగుంటది కదా ఫెస్టివల్లు హాలిడే ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ లేదంటే
మ్ ఫెస్ వల్ రోజు అయిన ఎంజాయ్ చేస్తారు కదా అందరు ఉమ్
మీరు వెళ్తుంటారా ఫెస్టివల్ కి విలేజెస్ కి
ఆ వెళ్తామండి మేం చేస్ ప్రతి ఫెస్టివల్ కి ఇంటికి వస్ స్తానండి నేను అయితే ఆ ఇంటికి రాకపోతె ఫెస్టివల్ లాగ అనిపించదు ఆ పీజి లో ఉంటే
మేము ఒక ఫెస్టివల్ కి మా హస్బెండొళ్ళూరు ఒక ఫెస్టివల్ మా ఊరు హలో సరిపోతాది తిరిగేదే
ఆహా మళ్ళ ఇంకేం నార్మల్ గైతే వెళ్ళలేం
అవును మెయిన్ ఎక్కడ వెళ్ళం ఫెస్టివల్ అప్పుడు ఊరికెళ్తామ ఎందుకంటే అందరూ ఉంటేనే కదా ఫెస్టివల్ అంటే
ఆ అందుకోసమే విలేజ్ కెళ్తాం మేము
ఏ ఫెస్టివల్స్ బాగా జరుపుకుంటారండి మీరు
మేముద్ అదే అంతే వినాయక్ చవితి ఉగాదే ఆ తర్వాత దీపావళి అన్ని జరుపుకుంటాం సంక్రాంతి ఉమ్
సంక్రాంతి అయితే ఇంక త్రీ డేస్ హ్మ్ ఫ్రీగా ఉంటది
అవును ఇంక ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు సంక్రాంతి
సంక్రాంతి త్రీ డేస్ చేసుకుంటాం కదండి ఫస్ట్ డే భోగి అని సె సెకండ్ సెంక్ క్రాంతి తర్వాత ఈరోజు కనుమ నెబ్బని భోగి రోజు చిన్నపిల్లలు భోగిపళ్ళు పోస్తారు
ఆ
ఆ ఇంకా పొంగల్ చేసుకుంటారు ఇంక్ గుమ్మడి డల్ చేసుకుంటారు అంటే సద్ద రొట్టి గుమ్మడి ఫ్రై చేసుకుంటారు కదండీ బో
తెలీదండి నాకి మా సైడ్ చేయమండి అది
ఆ భోగి రోజు చేసుకుంటారండి మళ్ళీ తర్వాత తర్వాత సంక్రాంతి రోజు చెరుకులు
ఉమ్
ఇంకా నార్మల్గా ఏమై ఏమైనా చేసుకోవాలంటే స్వీట్ ఆరోజు చేసుకుంటాం ఇంకా రంగురంగు రంగోలి చేసుకుంటాం ఆ అవును
హ్మ్
ఇంకా త్రీడేస్ కూడా రంగులేసి ఉంటాం కదండీ ఇంటిముందు
మా ఊర్లో అయితే భోగి రోజు దోశఏస్తారు పప్పు కూర నెక్స్ట్ డే వచ్చి బొబ్బట్లు చేస్తారు లేదంటే స్వీట్ ఏమైనా వాళ్ళకి నచ్చి ఏంది తర్డే వచ్చేసి ఇంకా ఆ కనుమగదా నాన్ వెజ్
హ్మ్ కనుమ రోజే నాన్వెజ్ చెసిం
ఆ మా మంకీ గొర్రెలు ఉన్నా యి దాంట్లో పొంగులు పెడతాం మా ల్డింగ్ లేసీ పైకి
మ్మ్
పెళ్ళి మ్మ్ స్వీట్ పొంగలు చేస్తాము అందరికి పెట్టేస్తారు అ చేసి
కనుమ రోజు చేసుకోమండి కనుమ తర్వాతి రోజు చేసుకుంటాం నాన్ వెజ్ అంటే కనుమ రోజు పశువుల్ని పూజించాలి అంట
ఆ మే మార్నింగ్ అంతా చేసేస్ ఇంకా మళ్ళీ
ఓకే హా హా మ్మ్ అవునండి మ్మ్ చాలా పని అంటే మా శైలికి ఇంకా చలి కలిసినాయి అని ఒకటొసారి ఆ ఫెస్టివల్ కూడా ఆ ఆ ఫెస్టివల్ కూడా చాలా ఇస్తారు ఆ జూన్ ఆ జూలై అట్ల్ వస్తాది
అవును
మ్మ్ ఆవెస్ చెల్లు కూడా చాలా బాగా చేస్తారు
మా హస్బెండ్ ళ్లఊర్లో కూడా చేస్తారు కాక్ కాకపోతే మేం వెళ్ళలేదు ఎప్పుడు మ్యారేజ్ తర్వాత స్వీట్లన్నీ చేస్తా చెప్పలి కదా విష్ వెళ్ళదే ఎకాదసి ఉమ్
ఇకా అందరూ ఊరు మొత్తం కలిసి చేసుకునే ఫెస్టివల్ అయితే తుల కనేది రోజు ఉమ్ ఆ కొ ఆ గంపలు గంపలాగా ఉండండి ఇలా గంపలు వాటిని తీసుకు దువు తారు మా ఊరి చెరువు ఉంటది కదా
ఓకే
అక్కడికి తీసుకపోతే అమ్మవారు ఊళ్ళలోకి వచ్చి ఏమైనా వాళ్ళకి కష్టాలు ఉంటే వాటిని వాటికి సొల్యూషన్స్ చెప్తారని ఒక నమ్మకం ఆ అందరు అక్కడికెళ్తారు
ఓకే మా ఊర్లో కూడా వలస దేవర అని చేస్తారు అట్లా బయటికి వెళ్ళి ఊరు బయటికి
ఆ ఆ
యాట్లన్నీ కొట్టి మార్నింగ్ వెళ్ళిపోతారు ఫైవ్ కి అట్లా ఎవరు ఉండకూడదు ఊర్లో ఊర్లో ఊరు చుట్టూ మనుషుల్ని కాపలా పెడతారు ఎవరన్నా వస్తే క కోడిని చచ్చిపోతారంట బ్లడ్ ఆ మళ్ళీ న నైట్ వస్తారు
ఓకే ఎప్పుడు ఎప్పుడు చేస్తారండి అట్లా ఫెస్టివల్
కరదే మొలకలు పున్నమి వస్తే సాధి తెలుసా మీకి ఆ అప్పుడు అప్పుడు చేస్తారు బాగుంటది అది
ఆహా కొన్ని కొన్ని ఫెస్టివల్సే అండి ఊరి మొత్తం కలిసి చేసుకునేది ఆహా
చింత చెట్ల అట్ల దా వాటికి ఉయ్యాల్లు ఏసుకొని, డే అంతా అక్కడే బయట ఊరు బయట ఉండి తినేసి అక్కడ ఎంజాయ్ చేస్తారు బాగా, అందరు రిలేటివ్స్ పిలుస్తారు ఆరోజు
ఔన్లేండి ఎవరి ఎవరి రిలేటివ్స్ ని వాళ్ళు పిలుచుకుంటరు ఏమో ప్ర కిట్రల్ ఉఉ ఉ ఔన్నేండి. ఉహు ఇంకా అండి దసరా ఇంకా దసరా అయితే టెన్ డేస్ చేసుకుంటారు.
మేమైతే చేసుకోమండి వన్ డేనే చేసుకుంటాము.
అంటే నవరాత్ త్రులు చేసుకుంట్రరు కదంన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని పూయించుకుంటు ఆ టెన్త్ డే రోజు విజయ్ వచ్ ఏం చెప్పె దెల్ లేదేన్ పుజిస్సారు, మీరేయ్ అన్ అన్ని చేచుకు ఒన్లీ దస్
అంతే ఆ ఒక్క రోజే
ఆ ఇంకా దసరా సంక్ క్రాంతి ఎప్పుడు హాలిడేస్ ఉంటారు. ఆ హల్డేస్ కోసం ఇయర్ మొ త్తం వెయిట్ చేయాలి అనిపిస్స్
ఆ సమ్మరాల్లేస్ ఇగ్ చానా ఉంటయ్ కదా
సమ్మరాల్లేస్ ఉంటయి.
అ
కాకపోతే కాలేజెస్ లో ఒదల్ ర్రు కదండి సమ్మరాల్లేస్ తని ఊ అప్పుడు కూడా సంక్రాంతి దసరాకు కూడా ఆ సంక్రాంతి దసరాకు కూడా వదలరునుకోండి ఆ కాకపోతే మనం అప్పుడప్పుడు ఆ అంతే
తర్వాత ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు
హూమ్ అవును ఆ తర్వాత సీముంటడు ఆ అవును ఇంటి హుమ్
ఇంకా అండి మీ ఊర్లో బిగ్ ఫెస్టివల్ ఏముంటది
విగ్గంటే వినాయకచవితె అండి
ఇ ఎక్ అయితే పిర్ల పండగ చేయరా మీ ఊర్లో
చేస్తారండి కాకపోతే పెద్దగా పట్టించుకోడుదాన్ని ఓన్లీ కొంతమంది ఇష్టం ఉంటది కదా వాళ్ళకి అట్లాంటి వాళ్ళు చేసి తీకుంటారు కాని మేమైతే ఎప్పుడు పీర్లు పండగ అనేది పెద్దగా ఏం చేసుకో కొనండి
మా ఊర్లో సెలబ్రేట్ చేస్తాండి
ఆ అంటే చేస్తారు మా ఊ కూడా కాకపోతే మేము వెళ్ళమండి ఆ ఫెస్టివల్ కి
ఓకే మా ఊర్లో మేము ఎక్కడున్నా వచ్చేస్తామండి హాహా మా అమ్మ వదలదు హాహా మా హస్బెండ్ వాళ్ళు ఊళ్ళో ఇంకా చాలా బాగా జరుగుతాది ఆ రెండు గుండలు ఉంటాయి పెద్ద ఊరు
ఆ
అసలు క్రౌడ్ ఎక్కువ వాళ్ళ ఊర్లో పరస జరుగుతది పస్ జరుగుతది చాలా బాగుంటది మేము వెళ్తాంటామా దానికి వాళ్ళ ఊర్లో జరిగేది బాగా అంటే అది ఒక ఒకటే
ఆహా
ఆ
అంతే అండి అన్ని అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసు
అవును
ఆ
ఫెస్టివల్ ఉంటేనే లేండి అందరం కలిసేది
ఆ అవునవును అదైతే నిజమే ఉమ్...
ఉ...
పోండి అండి
ఓకే అండి మీ విలువైన సమయాన్ని మాకు కోసం కేటాయించినందుకు ధన్యవాద
ఆ బండి బండి థ్యాంకూ అండి బాయ్ ఆ